ఆ చెప్పు
ఏ చేత్తన్నావ్ కుక్క
ఏం లేదురా ఇ ఇప్పుడ లేసి్ర ఇక పాట జోర పాటలు ఇక్కడ వాడతారు
సెల్ కావాలి నాకు ఈ, అంటే ఆగు అని అన్నా
సవలు విక్కి బాబా
చిన్నోడు
అ
చిన్నోడే
మోఖా ళ్ల కడగపోనవు ఫస్ట్
మఖా లు క డుగుతరు లేసిందంటే కొద్దిసేపు సెల్ చూసి తర్వాత అా మొఖాలు కడుగుతారు
పైయో
ఉమ్ నిన్న క్రికెట్ ఎం టేల్స్ చి ర్రీ
ఏమో అక్క నేను కూడా చుత్
ఏది ఆర్ సి బి ఆర్ సి బి గెలిచందాట విక్కీ, విక్కీ గెలిచందట ఆహ్ అదే అదే ఆర్ సి బి విన్నర్ అట చిన్నోది
తీసుకెళ్తా
చిట్టిది ఏంటిది
చిట్టిదేమో నాకు కూడా తెల్వదు ఈ మేడం ఇప్పుడే లేసింది
రాయలో రాయలసీమ ఏదోనటా
ఏమో అక్క నాకు తెలియదు, క్రికెట్ గురించే తెల్వదు నాకు ఏ గ్రూపులు ఉంట
ఉమ్ ఓ వీళ్ళు నిన్న చూసుకుంట ఎట్లా చేస్తాను అనుకుంటున్నానో కరెంట్ అయ్యో రామా, కరెంట్ ఎందుకు పోయినట్టు ఏం కథ శ్రీవాడు ఎవడు వాడు తీసింది కాని అ తాండ్ర
వ అయ్యో
గన్ గన్ంత క్రికెట్ ప ఇ చ్చారా నీకు, అని నేనన్న కి ర్ కేట్ చూసిన నోనికితెలుతది నీకేం తెలుతదమ్మా సీరియల్ సూత్తే దబ్బు నా ఏదన్నా ఒకటి ఉంటద అనుకో
ఆ మరి క్రికెట్ చూస్తే కూడా టెన్షన్ ఏ గా
ఆ అయితే చ్చి ఇప్పుడు కరెంట్ టు పోయింద అని అనవా గదిగాంతే అంటాండు
అంతేనా నిన్న ఏమో మా కోట్ల్య మా కోట్లయ అనుకుంటా వచిల్లు ఎవరు గెలిచినరట.
ఏడ చిన్నోడు
చిన్నోడు గెలిచిండా
చెత్రీ బటర్ ఫ్లై అ
ఎవరు గెలిచిందట అన్న చత్రి గెలిచిందా బటర్ ఫ్లై గెలిచిందా
చెత్రి
చెత్రి గెలిచిందా హ
ఇక గెలిచిందని అంటే ఇక డాడీ తమ్మునికి వేసిండు. నువ్వు తమ్మునికి వేసిన అందరు తమ్మునికి వేసిండ అని అంటే, నిన్న వాడిని నువ్వు నువ్వు గెలిచినావు కదా ఇ య్యలా వాడు గెలిచిండు తు ఏం టెన్షన్ పడకు. ఎందుకు అలాంటివి ఆడద్దు అని నేను అన్నా. బావ కూడా అన్నాడు అలాంటివి ఎందుకు ఆడతా ఆడుతున్నారా అలాంటివి ఆడొద్దు. ఆ లొల్లిలైతయి ఇద్దరు కొట్టుకుంటారు. అది ఇది అని బావ అన్నారు.
అంటే ఏమన్ టర్
తనే సప్పుడు కుకున్నారు ఇగ పోరనుకున్న వాళ నాక ఏవంటే ఎయ్య లేదు. తమ్ముని కైతే ఏసిండు. ఓ నీకే ఎత్తా అని పెద్ద బిడ్డ కచ్చి అది చేత్తానని బావన అంటాంది. చిట్టి
చిట్ట
ఆ ఇగో నీకే ఎత్తా నీకేత్తా అని హీరో లెవెల్ గ వచ్చి వానికి ఎత్తివి అని అంటాండు.
అంటుందా హ
ఏం కాదు శ్రీ ఎందుకు అదే ఆయితు తను అన అంటే నువ్వే చేసినవ్ పోరడ అంటాంది
ఇహ్ ఇహ బావ నవ్వుతాండు కావచ్చు
ఊ అరే దానికి ఎందుకురా అలుగుతా నువ్వు అని అంట లేకపోతేంది నువ్వ ఎందుకు అట్లా చేసినావ్
నువ్వెందుకు అట్ల చేసినవ్ అంటుండా
ఆ వాడు ఎడతాడు కావచ్చ అని వాడినికి నువ్వు వేసినవ్వు మమ్మీ వేసింది. వాణిఅంత గెలవలేమనే కదా నువ్వు అట్లా చేసింది అంటంది.
ఎందుకు విక్కీ ఎడుతడా
ఉ ఇగ దగ్గర స్కూల్ దగ్గర పడతాంటే కొద్దీ ఇగ వీళ్ళకూ, టెన్షన్ అయితాంది ఇగా ఇం రోలూ ఇగ మంచిగా హై ఫై గా ఉండేది గదా ఇగ పొద్దుగాలే లేేవాల్ లే లేశీ మొ పోవాలే
ఆ టెన్ష న్షన్ మొదలైతాందా వాళ్ళకి ఆ టెన్షన్ మొదలైతాందా
ఆ ఏంద్రా
వాళ్ళకూ స్కూల్ లో టెన్ష
ఆ ఇగ యూనిఫార్మ్ బట్ ట్టియా లే ఇప్పుడు ఏమది స్కర్ట్ టూ కొంచెం పైకున్న దటా
ఆహాహా కొత్త డ్రెస్ తీసుకోవాల్నా
పైకున్న దట వైటూ తీసుకొని కుట్టీయ్యాలే ఎంత వరకు ఉన్నది అంత వరకూ కుట్టీయ్యాలే.
ఆహా అలాది అంటే దాన్నే చెక్ చేతరా లేకపోతే కొత్తది తీసుకుంటరా.
ఇగ దాన్నే అదీ గుడ్డ ఉన్నదో లేదో, గుడ్డ లేకపోతే కొత్తది తీసుకుంటం. గుడ్డు ఉం టే పాతదే ఇగా అదే. తీశీ కుట్టితం సుంతక్కకు ఫోన్ చేశీ మరీ కట్టు గురించి ఎట్లా అనేదీ తెలుసుకోవాలె.
తెల్సుకోవలి తెల్సకో తెల్సుకొనికి లేదా ఎప్పుడు చిన్నోడి బర్త్డే అయిపోయినంకనే పోతరు కదా
ఆ ఏ వం
ఇప్పుడు మరి ఫస్ట్ ఆ ఇప్పుడు ఇయ్యాటినించేలి స్క స్కూల్లా లేప్ తే ట్వెల్వెత్ నుంచల్లే కదా స్కూళ్లు
టూవెల్ నుంచేల్లే గానీ రేపు జెండా పండుగ కదరా
రేపు రామన్నరా ఏంది
రేపు రమ్మన్లే రేపు రమ్మన్న రా రా నాని రమ
ఏ లే ఏ టక్క లేదు ట్వెల్త్ నుంచళ్ళ హాలిడేస్ స్కూల్ అ అది కూడా ఒకవేళ ఎండలు బాగ కొడతె ఇంకా పోస్ట్ కూడా ఇతారట
ఉంటది రోజు ఎప్పటికి ఉండుడనే వాళ్ళకు
బావ వాళ్ళకు ఉంటది అ డ్యూటీ అయినా అది అద ఏమన్నా స్కూల్ పోదాం బావ మా
మ్
ఉరు పోతన
ఏం చేద్దాం ఇక స్కూల్ స్టార్ట్ అయితాయి
హ నిన్న జాన్సేఖ వాళ్ళ సారు బాగా మాట్లాడతాండూ
ఆ ఎందట
సో మీ అక్క డూకి పోవద్దంత అంది ఎడిగి పోవద్దంత అంది మరి ఎట్లా తిండి వెళ్ళాలి అంటే, డ్యూటీకి పోవద్ ఏమి పోవద్దంటాన అంటే అయ్యో గట్ల ఎట్ల ఎందుకు బాబ అంటే ఇంటికి అన్న ఉండాల అంట అంటే మరి ఇంటికి ం ఎట్ల అక్క అంటే పొదు నా ఇ ఇడిచి పెట్టి పోతాండ్ర కా నైట్ కూద పోతండు అ పత్తనే ఏడు అనంటే మరి డూటీ చేసేదిసంటంది ఎరక్క బావ అని అంటే, ఆ వధుడు నువ్వు నువ్వన్న అర్థం చేసుకుంటా కనీ అయితే మీ అక్క అక్కడిక అర్థం చేసుకుంటలేదు. నాగ అని చెప్తాం సాంజా మాట్లా
ఎప్పడి కుక్కలుండుడు కూడా అంత ఎట్లా ఉంటది కారా
అది కూడా నిజమే అయితే వాళ్ళ మామగారి ఏడేతనం ఉన్నదట
ఆ
వీళదరం ఉన్నదంట మరి ఆయనన్నా చేయిించుకోవచ్చు మన బావన్న ఎవరన్నా కూడా చేయిించుకోవచ్చు కదా అది ఎవల పేరుమ ఇంకా చేయిుకుంటుదట అతనే చూసుకుంటూ ఉంటాాలట మో నాన్న అక్క దూర అక్క అది అసలు దారికి ఆ నేను అన్నా అక్క అది ఎప్పటికిన్నా అసలు దారఖ అవుతుది అక్క మళ్ళా వేరే చేయించుకున్న ఇప్పుడు మీ చేయించుకున్న మీ సార్ స్టడీ ఉన్నది కదా సపరేట్ గా మీ సార్ని చేయించుకోమని రాద అక్క ఈ డైవింగ్ ఎంతండ ఇప్పు ఎలా వాళ చేయించుందన్నమా వాళు అ డబ్బులు లేవుగాద అన్ననాన్నా పంట మోరా ఎట్లుంటాదొ అన్నది
ఆ
ఆ అట్లా
చేపించుకోవాలి చేపించుకుంటే మంచి మంచిగా జీవితం ఉంటది వాళ్ళ బావన్న చేయించుకోవాలె ఈయనన్న చేయించుకోవాలె
ఈ అదే అక్క ఇప్పుడు ఒక ఉన్నాయన ఒకాయనే చనిపోయిండు పెద్దాయినా
పెద్దాయన అయితే లేడు మరి
చేయడంని కాదు కాని వాళ్ళ పిల్లలు ఉన్నరు అడుగుతారు కానీ వీళ్ళే మరి నువ్వు చేసుకుంటవ నేను చేసుకుంటవా డబ్బులు ఎ వర ఎక్కువ పెట్టుకుంటావ అని ఆలోచించుకని చేసుకోవాలి
హ్మ్ జూన్ ఫస్ట్ రానే వచ్చింద్ర
జూన్ ఫస్ట్ అదే జూన్ ఫస్ట్
మా వోళ్ళు గెట్టుగెదర్ పార్టీ పెట్టుకుందాం అన్నా ఎవరు పైసలు కొడతలేరు ఏం కొడతలేరు ఏ ఎవ్వని చెప్పలేదు ఏం లేదు ఇప్ప ఇయ్యాల ఇయ్యాలటి నుంచి వెళ్ళి కొడతారు కావచ్చు ఫస్ట్ కదా
అవునవును నీది అలవాటే అంటావా
ఏం చేయాలంటే ఇగా మాట్లాడాలే ఫ్రెండ్స్ తోని మాట్లాడి యాది చేయాలి
ఆ
ఆ
ఎనకా
ఆ ఫ్రెండ్స్ దం మాట్లాడారే మాట్లాడి డబ్బులు కొట్టు అనాలి డబ్బులు కొట్టు అని చేయాలి చేస్త కాని
ఏ క్లాస్ వాళ్ళు అనుకుంటారు టెన్త్ వాల్ళ ఇంటర్ వాల్ల
జవంత్ వాళ్ళు
శవంత
సవతు
ఇదే నాకు ఎవళనా టెన్త్ బ్యాచ్ ఉంటది ఇంటర్ బ్యాచ్ ఉంటది మీరే నాక సెవెంత్ బ్యాచ్
ఇంటర్ బ్యాచ్చి ఇంటరు కొందరు చదివ సెవెన్త్ తనే అయిపోయింది రా వాళ్ళది వేరే వేరే అంటే కొంతమంది చదివరు కొంతమంది చదవలేదు సెవ ఎయిత్ నైన్త్ టెన్త్ కొంతమంది చదివరు కొంతగాని జదు వాల
ఇప్పుడు మీకుస కొంతందులా బోర్డ్ ఎగ్జమ్సయా
ఉన్నాయి
ఆహాహా అదే చెప్పు సెవెంత్ లో మీకు అప్పుడు బోర్డు ఎగ్జామ్
ఆ సవాండ్ర పోడన్స్ ఉన్నాయి మ లా కొంతమంది చదివురు కొంతమంది చదివలే ఏడో తరగతిలో కొంతమంది పెళ్లి అయ్యంది ఇక అప్పుడు గింతగానం ఎందు పట్టించుకున్నారా
అవునవును
ఆ పటించుకోలేదు ఇప్పుడు ఆ ఇ వీళ్ళకి లేదంటే అది తెచ్చుడు పంపించుడు స్కూల్ డ్రెస్సులు అప్పుడే అన్న పోతే పొండ్రి లేకపోతే లేదన్నట్టుగా ఉండే
అవునవును
ఉమ్
అ
సరేరా
సరే అక్క
ఆ ఏమండి కొళాల అండి మేము మలే